హలో హలో
హలో వినిపిస్తుందా
హలో
హలో
హలో
పిస్తాంది
టిగా మాట్లాడు వినిపిలే
ఇప్పుడు వినిపిస్
హలో
హలో
హలో
హలో
ఆ
వినిపిస్తాందా ఇప్పుడు
పండగ కొస్తావ ఇంటికి ఉహు
ఆ
హ
బుధవారం పొద్దున్నే ఉంది
కొ కొంచం గట్ ట్టిగా మాట్లాడు వినపడడంలే
బుధవారం పొద్దున్నే ఉంది ట్రెయిను
ఆ
ఆ ట్రైన్ కి
కాలేజ్ లేదా
ఉంది ఆరోజు ఆబ్సెంట్ పెట్టేస్తా
పండగ రోజు ఉంటావు కదా ఈడా
ఆ
ఇంకేం అట్లయితే శుక్రవారం వచ్చినారు కేశవ మామోళ్ళు దరి తని శుక్రవారం
ఎవరు
పిలిచునరు
ఆ
పిల్చు నరూ అంటి
ప్రష్
ఆ ని మొన్న సోమవారం ముచ్చండ్రు పొదుపు డబ్బులు ఇచ్చేకొచ్చినట్లే కొంచం టి మాట్లాడ వినబడడం లేదు
ఎందుకు నరుకుతున్నారం ఆ
ఊరికే వాళ్ళ ఊర్లో అందరు నరుకుతారు కదా
అవునులే
ప్పుడు నరకలే కదా
ఆ
అందుకు
ఉహు
ఊ
అందర్ని బిలిసినారంటానా మహ రెండట్లు అంటే ఇంక అందరినీ పిలిచింటర్లే
ఊ
అ
అందరు ఒస్తారు అందరు ఒస్తారు
ఆ ఒస్తారు
ఊ ఉస్ మొన్న శనివారము వాళ్ళే వచ్చ శీ ఉంగరం బెట్టుకోని పోయినారంటా ఊలే మ అళ్లా వేరే వాళ్ళు రాకుండా వీళ్ళు చెత్త ఇంగా వాళ్ళకే ఫిక్స్ అని ఉంటారులే అనే అమ్మాయి నా మళ్ల ఈ ష్ సంట రేపు పోయి అయిపో ఫోన్ ఇచ్చ ఒత్తడంటైమ్కి
ఓ యమ్మా ఫోన్ లేదాన
ఉంది ఎవరు ఉందని చెప్పరు అందరు లేదని చెప్తారు
అవున్లే
ఏంటికి పోగొట్టుకోలా వచ్చేది
ఊరికే వచ్చేది ఉంటుంది అదే
ఇరవై వేలు పెట్టి తీసుకున్నాడంట రేపొయ్యి ఇచ్చొత్తడంట
ఓయ్ అమ్మా
ఉమ్
మ్
మొన్న లాయర్అప్ప బిడ్డకి ఆయన్నే వచ్చి ఇచ్చిపోయినాడు
ఫోను
ఆ
ఆహా వాళ్ళకే మేలే అయితే నీ కాని ఫోన్ లేదని చెప్పు
అంతే నేనుగాని చెప్త అమ్మాయికి నాయనికి గాని చెప్తా నాకు ఫోన్ లేదని చెప్
చెప్పండి అంతే అప్పుడ నైన్ ఫోన్ ఓ పక్కకేసేసి అమ్మాయి ఫోన్ నైన్ కిచ్చేది అమ్మాయికి నీ ఫోన్ ఇచ్చేది
నేను వాళ్ళు ఇచ్చిండే ఫోన్ వాడి మళ్ళీ మన డౌట్ రాగుడదు కదా
రాకుండా సరిపోతుంది నాయిన కి చెప్పు ముందు నాయన్ కి నయన్కు ఓ మూడు నాలుగు సార్లు చెప్పు
నువ్వు ఎ ఎప్పుడైన ఫోన్ చేస్తావు కదా అమ్మాయికి అప్పుడు మధిలో మధిలో నాయను ఉన్నప్పుడు గాని చెప్పేస్ అంతే నేను ఒకసారి చెప్తా నాకు ఫోన్ లే లేదు లే అప్పుడు ఒకసారి వచ్చినోళ్ళు అప్పుడు వచ్చిన్రు చూడు వాళ్ళు మునిగాడు ఫోన్ చేస్తాంటే నాకు ఈకోకుండా నాయన్ లోనే వేసుకున్నాడు నా నాదనుకోకుండా ఫోను
ఆహా బాన్నె ఆయప్ప
బానేవు బాండె
ఉహ్మ్
హ్మ్
ఏమడిగిరి అప్పుడు వాళ్ళు నిన్ని
ఈ వాళ్ళ మేనమామ్ వచ్చిండె ఆయన్న మాట్లాడి ఏం పేరు ఏం చదువుకున్నావని
ఇంకా
ఇంకా ఆయప్ప వాళ్ళ అమ్మ ఇవన్నీ బంగారు వేనా అనే
హ్మ్ అవును బ కాల్లె అంటివే
ఆ అవును అంటి మళ్ళీ అయప్ప అరుస్తా అండి అట్లాడకూడదు అని
మ్మ్
ఉ మళ్ళ పోయి వాళ్లకైని పిల్చుకొని వచ్చమ్మ. ఎంత సేప్ ఏంమడగల నేను బెడ్రూమ్ లో నుంచి వచ్చి ట్ట బయటికి మల్లి రోజు ఇంగ మల్ల రోంసేప్ కె కుషాంగే చ్చి ఇంగ్ కాఫీ ఇచ్చ ఇక్కచ్ పీట్లిచ్చి కుచోనుంటి ఇట్ కుజ్జిలొ అట్లే
ఉ
హ్మ్ పిల్లోడు పెద్దోడా ఈ పాప కన్నా అంటే, ఒకటే నవ్వే నవ్విర్ అందరు.
హ్మ్ హు అవు ఆ ఇప్పుడెం చేత్తాండ
నోట్లో ఎలక్ పె చోన్ ఉండి పాప్ ము టీ తాగడానిక్
హు అహ తెలితు
సో దివాన్ మీద కూచోన్ ఉండ
ఓ హమ్మయ్య నిలవడుకో నుండ.
వంట్ రూమ్లో
ఆహా
ఆ
హ్మ్
లాస్ట్ లొ ఇంగ పోయేడప్పుడు దుబ్బొన్నెత్తుకొని వచ్చా ఆంటీ నిద్రపోయాడ్ లేసినాడంటె.
ఉమ్
ఆయప్ప వరస బెట్టి అందరికి బాయ్ చెప్ప.
హ్మ్మ్
పొద్దున్నే లేత్తనె చిట్టీ అనొత్తాడు. ఊ డోర్ తీకోకుంటే పో చిట్టీ అంటాడు
ఊ అంత కొవ్ బట్నాడ వడ్
బస్ చాన కొవ్ బట్నాడు.
ఆ
చాన కొవ్ బట్ న్యాడు. ఉం ఎక్కువ ఏందన్న అవసరం అయితే కాఅంటాడు ఉ వీళ్ళరి భారత్ కి వీ వాళ్ళే మూడు తులాలు పెట్టి చైను చేపించినరుఅంట
ఏ
ఇప్పుడు ఉంగారు వీళ్ వీళ్ళు మేల్ కదా ఉంగరమ్లా ఏం లేయితకీం గల
ఆ అంటే ఉంగరం అంత ఇదాయ్ ఈ ఇగ
వచ్చి శనివారం ఉంగరం పెట్టి మంచి
ఆ వీళ్ళేం పెట్టాలా ఇక సరిపోయింది
ఇప్పుడు ఇప్పుడు ఊరిసినట్ల వెళ్ళిపోతే వేరే వాళ్ళయినా వత్త తారు కదా చూసేక మళ్ళ వాళ్ళకు నచ్చితే వీళ్ళకు కు కదా అందుకు ముందే మన పాప అనిపించుకోవాలని వచ్చి నారువానే
ఆ
అమ్మాయికి నా చూపించే ఆ ఫోటోలు
బాన్నడ య్ ప్పా
నేను అట్లాగా న్ చుల్లే
హ హింగేమన్ల సుంత అత్త హేమంత్ గురించి బాలాడు గటే అందు పెట్ కొని చేసుకొని పోయిందది
నిీమగ్గుూ నంగుతుందంట
హ
ఇంకా ఈ మామె కషో మామనా ఈమెకని గూంగుతుంది తగ్గటు వాళ్ళు లే అని ఉండ్రి ఉ ఇం ఇంగంతే ఎ తో శ్రీరామ్న్నవ మీ అయిపోయినాంక అమ్మా
ఎంలా వండది
అ ఇంక అప్పుడే అంటాముూహుర్తాలు ఉండేది
ఆహా
పెళ్లి కర్చుొని పెళ్లి కొొడకలదుీళ్లేదు ఏం లేదు రెండు నర తూలము నక్లీస్ ఒకటేీళ్లదండి
మేల్ కదా వీళ్ళ కేక వచ్చుగాన్లే
టే వందనాల్ పడితే చెప్తిలీ మనం మీ త్తామక్క అట్లాంటోల్లకి ఏం అట్ల ఆన్ ఏ రేపు మన్నారు కాంతమోల్లిటికొత్ అయితే అంటారు కదా మా పాప మా పాప మా పిల్లలు స్టార్ అటువంటిది వాళ్ళే వచ్చి చేసుకోనీపోతారు అని
హు
గొప్పలు చెప్పుకుంటారు కదా నిన్ ఇట్లనే అంట పెద్ద పెద్ద కోటేశ్వరని నా ఇంటికి గడ మందుక్కొని ఏం లేదు మేమే బేట్టి చేసుకుంటాంటే ఊరి కాఫీ తాగి వెళ్ళిపోండి వద్దులేండి అని చెప్పేస్తా
ఉహ్
పదిఐయిదూ తులాల్ వరకు ఉక్కు పెడతా ఆ పాపకి ఇంకా వచ్చే అల్లునికి వందన అంట తో ఖచ్చితంగా ఈ మాట అంటాక్కని నా వాళ్ళు అంటారుఖచ్చితంగా బడాయి చూపుకోనికి లేవల్ చూపించు కునికి అంటారు మా పాప్ మా పిల్లలు స్టార్ అటువంటిది
హ్మ్
వాళ్ళే పెట్టి చేసుకొని పోతారు అంత మంచి అంత మంచి అదృష్టము టారు కదా ఎత్తేసేకి నేను ఏం తక్కువ తినింతనా అంత పెద్ద కోటీశ్వర రాణి వాళ రకిన్ రీ రీ పా పా కన్న ఎక్కువ ఉంది వాళ్ళకి బంగారు అంతా
హ్మ్
మేము ఊరికే చేసిపోతాం మాకు పాప నచ్చితేసాలన్న అన్నా అన్నారనుకో
హు
లేదులేన్న కాఫీ తా కాఫీ తాగేసి వెళ్ళిపోండి అంటాను అట్లా పంపిందినాడపిల్లలని నాక్ నస్తాయ కట్టాకట్టు పదఐదు తులాలు పెట్టి పంపితా పదైదు పెడతా ఇరవై పెడతను తను
హు
పెళ్ళి కోడు వచ్చే అల్లునికి ఉంగరము చైను కంపల్స సరి చేపిత్త మర్యాద
హ్మ్ అంతేగదా
ఊర్ క్ ఊర్నే ఏం పే పెద్ద మ అ ఇదే మాట అంటక్క నేను లా తక్కువ అంచనా చేసుకున్నార్ పెద్ద కోటేశ్వర్, రా నేన్ ఆ ఇంటి కి వద్ అని చెప్. దాం వాయ్ ఇప్పుడిది చూసుకుంటే రేప్ పొద్దన అనేవ్ ది ఆప్ ఆ పాప నే అనేది మళ్ళీ ఆయమ్ వచ్చి ఇడే ఏడ్సీ ఇట్లు అంటాన్నారని ని ఆ బాధలన్నీ ఎవర్ పడేది
ఆది ఏందో ఓకటే సారీ పెడితే మర్యాద ఉంటుంది
కి వచ్చేది చ్చిలాంటి మోగుడు ఉండలే పన్నమ్మా చేసేది అయిపోకి వచ్చే ఇరవై వేలు ఎన్ని నుగానీ ఇత్త గొల్లుగాస కుండే వ గ గురలుగాస కుండే వరకు ఆహా ఇప్ప మంచోడు కాదని అ అప్పక ఎంటో అలవాట్లు ఉన్నాయంట ఏంటో అలవాటు ట్లున్నాయంట హలో హలో హలో హలో హలో హలో హలో హలో ఉన్నా హలో హలో హలో హలో హలో హలో అ బరేరే